హలో
ఎలా ఉన్నారు
బాగున్నామండి
ఏం గేస్తున్నారు
ఏం చేయలేదండి ఊరికే అలా కూర్చోనున్నా
అవునా
మీరేం చేస్తున్నారు
ఏమ్ లేదండి అలసిపై అలా కూర్చున్నామ్ మేము
అవునా
మేము ఇక్కడ షాపింగ్ కి బ్యాంగ్ళూరుకి వెళ్ళొచ్చామఅండి పోయిన వారం వెళ్ళొచ్చాము అవును పెళ్ళి కూతురుకి షాపింగ్ అని వెళ్ళాము పెళ్ళి ఉంది ఒకటి
బ్యాంగ్ళూరు షాపింగ్ అంటే వామ్మో చాలా తిరగాలి కదఅండి షాపింగ్ అంటే టే ఇంకా చ్చ పెళ్ళి కూతురు షా అష్ షాపింగ్ కి చర్చికి ఎళ్ళాలఅండి అంటే ఎక్కడైనా షాపింగ్ ఆ రిషెప్షన్ కి ఆ ఓకే
ఫ్యాషన్ వేర్ ఉంటాయ్ అండి
ఆ ఆ వెస్ట్రన్ వేర్ లాగా ఆ ఎథనిక్ లుక్ అండి
అవును అలా అని ఇంకా చేర్చికి కేళ్ళాము పెళ్లి కూతురుకి ఒక రెండు మూడు జతలు తీసుకున్నాము ఎవరైనా కానీ పెళ్లి షాప్ పింగ్ ఉంటే కచ్చితంగ పెళ్ళికూతురుకి రిసెప్షన్ షాపింగ్ కి చర్చ్ స్ట్రీట్ గ వెళ్ళాల అండి ఎంత బావుంటాయి అంటే ఖమర్షియల్ అండ్ చర్చ్ స్ట్రీట్
ఆ అంత బాగున్నాయండి చర్చ్ షీట్ లో అంటే ఇప్పుడు ఒక షాప్ లాగా షాప్ లాగా షాపింగ్ చేయాల అంటే ఇప్పుడు చర్చ్ స్ట్రీట్ అలా అంటే స్ట్రీట్ షాపింగ్ అంటారు కదా
ఆ అలాగా స్వీట్ మొత్తం పక్కపక్కన పక్క పక్కన పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి ఇక్కడ
చర్చ్ స్ట్రీట్ అండి ఆ ఓకే అండి చర్చ్ స్ట్రీట్ నాకు కూడా ఐడియా ఉంది చాలా బావుంద్
బాగుంటాయి ఇంకా పిల్లల అందరిక జయ్ నగరు చిక్పేట్ ఇక్కడ అంతా తిరిగేసామ్ ఒక రెండు రోజులు
ఆ
అయిపోయి
చాలా పేషన్స్ ఉండాలి కదా అండి అ లా అంతా తిరిగి పెళ్లి షాపింగ్ అంటే మామూలు ఉండదు
ఉమ్ ఈసారి ఎప్పుడైనా మీర్ రు బ్యాంగ్ళూరుకి వచ్చానంటే జయ్ నగర్ కి ఎళ్ళండి ఆఫీస్ వేర్ అన్ని చాలా బాగున్నాయి
ఆ ఆఫీస్ ఫేర్ చాలా బావుంటాయ అండి జై నగర్ లో వర్తా అండి కాస్ట్ అలాదంతా ఆ ఆఫీస్ కి ఆ ఆల్మోస్ట్ ఆఫీస్ కి కుర్తా సెట్స్ ఫార్మల్స్
ఉహు
ఉ
బావుంటాయి
నా అంది అలాత్ బ్యాంగ్ళూరు అంటే షీట్ షాపింగ్ అలా అంతా ఉ టుంది అని ఆల్మోస్ట్ మీర్ అంతా తిరిగేశార్ అనుకుంటా
అంతా తిరిగేశామ అండి పెళ్లిి హడావిడే అంటే ఇంక తిరగాల్సిందేగా తప్పదు
అవున అండి నిజంగ అంటేనే ప్రతి ఒక్కరు షాప్ ప్పింగ్ చేయాలి ఎప్పుడు
పెళ్లి పట్టుబట్టలు మాత్రం మేము ధర్మవరంలో తీసుకున్నామ అండి పెళ్లి కూతురు
ఆహ ధర్మవరంలో పట్టు చీరలు చాలా ఫేమస్ అండి ఎవరైనా అక్కడే కొంటారు పెళ్ళి ఎందుకో అలా కానీ రిసెప్షన్ కంటా హల్దీ కంటా అలాయి ఇలా అని చెప్పి ఇదిగో ఇలా బ్యాంగ్ళూర్ సంత్ టా షాపింగ్ మాల్స్ అంటా ఆ ఈ ఇలా అంతా కొంటారు కానీ ఒక్క పెళ్లిి పట్టు చీరలు మాత్రం ధర్మవరం అంటా ఇంకా ఏమో ఆ కాచీపూర్ ఆ కంటి చల్ అ కంచ కంచినా
ఉ్మ్ అక్కడ బాగుంటాయండి వాళ్ళు మనం పదిహేను రోజుల ముందు చెప్పామంటే బాగానేసి చేస్తారండి
అవునా మీరు అలా చెప్పి చేయించుకున్నారా
అవును చెప్పి మనకు ఏ డిజైన్ కావాలో చెప్తే వాళ్ళకు ఇలా ఇలా అని చెప్తే వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చేస్తారు మనకు
ఆ
కొందరు ఉంటారు కదా అమ్మాయిలు ఆరు అడుగులు ఐదు పాయింట్ ఎనిమిది అడుగులు అలాంటి వాళ్ళకి నార్మల్గా వెళ్ళి తీసుకుంటే చీరలు ఎక్కడికి సరిపోవు
ఆ ఆ అవునండి కొందరు ఇన్నే పన్నాయి అన్నే పడ్డాయి చీర మూరలేదు అంటుంటారు అదే అనుకుంటా
అలాంటి వాళ్ళకు మాత్రం ఇలాంటి చోట వెళ్ళి నేయించు కుంటే మంచిగా ఉంటాయి చీరలు అనేవి
ఆ అయినా నేంచుకుంటే చాలా బాగుంటుంది చీరాల
హ్మ్
హ్మ్
మాకు అదు మేము డెలివరీ ఇచ్చిన తర్వాత ఒక రెండు వారాలకు ఇచ్చారండి
ఆ అంటే ఎక్కడ ఆ ఆన్లైన్ లో చేసారా అండి మీరు
లేదు ధర్మవరం కెళ్ళి ఆర్డర్ ఇచ్చి మరీ వెళ్ళి మరీ తెచ్చుకున్నామండి
అలా వెళ్ళి ఆన్లైన్ లో కాదా
ఆహా అలా ఏం లేదు
ఆ అవు ఓకే అండి నేను ఒకటి షాపింగ్ది ఆ ఆ ఒకటి వెబ్సైట్ చూ సా అండి కేవిఎస్ షాపింగ్ అని
అవునా
ఆ చాలా బాగుం టాయండి బాగున్నాయి విత్ స్టిచ్డ్ బ్లౌజు అట్లా అదంతా అయినా కూడా కూడా విత్ లేహేంగా ఆ యాటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అంతా అలా వచ్చేస్తుంది
ఆహా
ఆ ఓకే ఓకే విత్ స్టిచ్డ్ బ్లౌజస్ అవైలబుల్
ఆహ ఇప్పుడు రెడీమేట్ బ్లౌజెస్ అన్ని వచ్చేసాయండి ఎవరు ఇప్పుడు స్టిచ్చింగ్ కి ఇవ్వడం లేదు అసలు ఏ శారీ లో ఒక మ్యాచింగ్ రెడిమేడ్ బ్లౌజెస్
ఆ రెడిమేడ్ బ్లౌజెస్ అంత
మొన్న ఒక పెళ్లి చీరకి ఇచ్చానండి స్టిచ్చింగ్ కి అని ఓన్లీ మి వర్క్ కి టూ థౌసండ్ రూపీస్ తీసుకున్నారండి వాళ
ఆ మిషన్ వర్క్స్ అంట ఎంబ్రాయిడరీ అంటా ఇవన్నీ చాలా కాస్ట్ అండి
ఉమ్మ్
నిజంగా టైలర్స్ చాలా బాగా బతికేయోచ్చు
అవునవును
ఆ కాకపోతే వాళ్ళ కూడా అలానే ఉంటుంది అనుకోండి కాకపోతే మనంతంది చాలా లాగుతారు కదా
అవునండి
మ్యాచింగ్ బ్లౌజ్ అంట మరి దానికి హ్యాండ్ వర్క్ అంట ఎంబ్రాయిడరీ వర్క్ అ అంట ప్రింటెడ్ వర్క్ అంటా అని చాలా ఉంటాయి
ఉమ్మ్
హ్మ్
ఇంకేంటి చెప్పాలి మొన్న అమ్మ పెళ్లికెళ్లే ముందు ఒక ఫీట్ చేసింది ఇప్పుడు మనం బర్సు ఎలా చేస్త తమండి బర్ఫీ ఎందుకు
ఆ ఆ చాలా బలం అండి ఆ ఆ అప్పుడు స్కూల్స్లలో బర్ఫీ ఇచ్చే వాళ్ళండి డైలీ ఇప్పుడు పాట ఆ గవర్నమెంట్ స్కూల్స్ అట్ల అంతా ఉంటుంది కదా అప్పుడైతే టైలీ ఒక బర్ఫీ ఇచ్చేవాళ్ళండి పిల్లలకి
అవును అవి దోశకు వేస్తాం కదా మనం బ్యాలు
ఆ దోశకి వేసే బ్యాల్లు అంటే ఉద్ది బ్యాలు
హ్మ్ ఉద్దిబ్యాలు అమ్మ ఎలా చేసిందంటే ఇది అమ్మాయిలకి మంచి మంచిదంటండి ముఖ్యంగా రక్తం రక్త బలం కోసం అవి ఎర్రగాస్ సిమ్ లో పెట్టి ఎర్రగా వేయించింది ఫస్ట్ ఎప్పుడో చూడలేద స్వీట్ ని అమ్మ ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుందంట
ఆ మనలాగండి ఇప్పుడు మనం కూడా ఎట్లా తెచుకుంటున్నాం అలా
హ్మ్ అవి బాగా ఎర్రగా సిమ్లో పెట్టి బాగా వేయించి
ఆ ఉద్దిబ్యాలు
అవును ఉద్దిబ్యాళ్లు బాగా వేయించి మిక్సీ పట్టేసింది కేజీ ఉద్దిబ్యాలండి కేజీ ఉద్దిబ్యాలకి ఆ అర కేేజీ బెల్లం అర కేజీ బెల్లం మనకి చక్కెర ఎప్పుడు హెల్త్ కి మంచిది కాదని బెల్లం అది కూడా బా మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు బట్ బెల్లం మంచి ఇదుకదా అర కేేజీ బెల్లం పొడి బెల్లం అది
ఆ
మిక్సీ పట్టేసి బాగా రెండు కలిపేసిందండి ఇది నీళ్లు పోస్తే మనకు నిలువా ఉండదు అనమాట స్వీ
ఆ అవును బూజి రావడము స్మెల్ రావడము అట్లంతా ఉంటుంది ఆ కొంచం నెయ్యి గానీ
అవునువును అప్పుడు అమ్మ ఏం చేసి ఎందంటే దాంట్లో నెయ్యి పోసేసి అర కేజీ నెయ్యి
అర కేజీ నేయ్యి అర కేజీ బెల్లము కేజీ ఉద్దిబ్యాలల్లోకి అర
కేజీ నెయ్యి అప్పుడే మనకు ఉండలు కట్టడానికి వస్తాయి అన్నమాట బాగా కట్టి పెట్టేసినే ఎంత బాగుందంటే ఫుల్ బలమున్నంత ఫీలింగ్ వస్తుందండి అంత బాగున్నాయ అన్నమాట స్వీట్ మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టండి చాలా మంచిది
ఆ ఉద్దిబ్యాలతో అంటే ఉద్దిబ్యాలు అక్కడక్కడ కొంచెం గట్టిగా తగులుతుంటది ఇగ అంటే స్వీట్ స్వీట్ అంత సాఫ్ట్ గా వచ్చేసిందా
సాఫ్ట్ గా చాలా బాగుందండి పిల్లలు హాస్టల్స్ ఇంట్లో అలా ఉంటుంటారు కదా అమ్మాయిలు
ఆ
సరైన పోషక ఆహారం ఉండదు అలాంటి వాళ్ళకి ఇలాంటి బర్ఫీలు ఇలాంటి స్వీట్ చేసి పంపిస్తే రోజు ఒకటి తినివండి చాలు
ఆ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదండి
ఫ్రూట్స్ ఇలాంటి స్వీట్స్ పంపియండి ఈ మ్యాగీలంట పిజ్జాలంటా ఇవన్నీ అవును
షుగర్ అంత మంచిది కాదండి హెల్త్ కి బెల్లం చల ఓకే హ్మ్ ఇప్పుడు షు షుగర్ అంట అదంటా ఇప్పుడు షుగర్ అసలు తినకూడదండి చాక్లెట్స్ అంట అవంట ఇవంటా అని చోప్ పి
అవునవును
ఆ సింపుల్ గా అలా స్వీట్స్ చేసుకోవాలండి ఏమైనా ఆ హోమ్ మేడ్ స్వీట్ సే ప్రిఫర్ చేయాలి
హు అది కూడా రోజూ తినాలని చెప్పకూడదు మనము బట్ మంచిది అమ్మాయిలకి తింటే బెల్లంతో చేసినవి
ఆ అమ్మాయిలు ఫుడ్ బాగా తీసుకోవాలండి
అవున అండి
మీ మీరు మీరు ఇంట్లో మీ అమ్మ మీ అమ్మ స్వీట్స్ బాగా చేస్తారా
ఇలాంటివి మాత్రమే చేసి పెడతారు అన్నమాట ఇప్పుడు గోబీ మ్యాగీ అడిగాము అనుకో తిట్టేస్తారు ఎందుకు అవి తింటారు మీరు
ఆ గోభి మ్యాగీ ఎం బా అస అసలు అంత మంచిది కాదులేండి
అవును
ఆ అలాంత తినకూడదు అసలు గోబీ అయితే అస్సలు ప్రిఫర్ చేయకూడదు నేను అయితే అస్సలు తిననండి
హు ఇంకా నాన్న రోజు లేవగానే రాగి గంజి తాగుతారు అన్నమాట
ఆ ఇప్పుడు సమ్మర్ లో ఆ ఇప్పుడు సమ్మర్ లో చాలా మంది రాగి మల్టీ తాగుతారు అ అండి ఆ ఇప్పుడు పెద్దలకి కాఫీ తాగడం వల్ల గ్యాస్క్ గ్యాస్ డబుల్ అంటా చాలా ఇద అవుతుందండి కాఫీ తాగడం వల్ల ఎక్కువ గ్యాస్ట్రిక్ కడుపులో ఏదో లాగ ఉండడము కాఫీ ఎక్కువ తాగుదండి ఫస్ట్
అవును పొద్దున్నే లేవగానే కాఫీ బదులు ఇలాంటి రాగి మాల్ట్ ఇలా తీసుకుంటే
రాగి జావా ఆ
ఉ కొంతమంది ఎండాకాలంలో టిఫిన్ చేయడం కూడా మానేస్తున్నారండి ఎం చక్క రాగి మాల్ట్ రాగి సంగటి ఇలాంటివే తీసుకుంటున్నారు
ఆ అవేమో సజ్జల్ సజ్జల్ రొట్టెలు అవేమో చాలా ఉంటాయండి ఆ అట్లా అంట బీపు రొట్టలు అంట అలా అంతా చాలా బాగుంటాయి అప్పట్లో అంతా అవే మంచిగా తినే వాళ్ళు రోజు హెల్తీగా ఉండే వాళ్ళు ఇప్పుడు అండి ఇప్పుడు అందరికి ఏది చూడు హెల్త్ ప్రాబ్లమ్స్ తు చాలా కష్టం హు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ
అవును అందు అందుకే జాగ్రత్తగా ఉండాలండి మంచి ఆహారం తీసుకొని పిల్లలకి మనం నేర్పించాలండి వాళ్ళు మ్యాగీ అడిగిన వెంటనే మ్యాగీ ఇవ్వడము గోబీ అడిగిన వెంట అంటే గోబీ అడిగిలాంటి చేయకూడదు అది మరిపించి
పాతిస్ తో వెరైటీగా చేయడము లెక్ ఆ ఫ్రూట్స్ తో ఏమైనా చేయడము ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ స్వీట్స్ చెయ
అవునండి
ఆ ఏవైనా అలా చెయాలి వెరైటీగా పిల్లలకి ఆ సరే అండి అయితే
ట అండి హు సరే అండి అయితే హు ఓకే